ఆయ్ హాయ్
ఎలా ఉన్నారు
ఉ బాగున్నా మీరెలా ఉన్నారు ఉ ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్
మేము ఇప్పుడే లంచ్ అయ్యింది కు
అవునా
ఆ ఆమె అవునా మేము ఇవి నింగ్ లేట్ టిగా తిన్నాం అందుకే
ఉహు మార్నింగ్ లేట్ గా తింటే ఈవినింగ్ తొందర తింటున్నారే
అవునా ఉ ఏమొన్ కర్రీ మాది మటను చి కెను అట్లా వండినం మీరేం వండీరు
ఆ మేం మటన్ అండి
ఉగాది ఎట్ల చేసిరు అవును మీరేం తె తురు
కున్నామండి ఉగాది పచ్చడి చేసారా అండి
చేసినా మీరు చేసుకుంటారా
ఆ చేసుకున్నాం
ఉమ్ హు ఎట్లా చేసిరు
ఉగాది పచ్చడీ చింతపండు చింతపండు పులుసు మామిడి కాయ వేప పువ్వు ఉప్పు కారం ఇంకా సోంపు అవన్నీ వేసి ఏడు క్కల రుచులతోటి చేశానండి
అవునా క మేము కూడా అట్లనే చేసినం మేము విలేజ్ లోము కొంచెం అట్లానే చేసినాం కొంత కొంతమంది అయితే ఆ ఆ అవి చెయ్యం మేము మా అమ్మ గీర్కి చెయనికి రాదు ఆ ఇంకా అవి చేయలేదు మీరు చే చేసుకున్నారా అవునా మేం చేసుకోంలే మా అమ్మవాళ్లకు అసల అసలు పచ్చడి చేయడమే లేదు నీ ఏదో ఇప్పుడుప్పుడు చేస్తున్నారు ఆ
మా మమ్మీ ఎప్పటి నుంచి అయినా చేస్తుంది
ఏమో తెలీదు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేయలేరు ఈ మధ్యనే ఏం చేస్తున్నారు ఇంత ముందు చేయకపోయది మా అత్తగారుకుందికనీ మేము చేసుకుంటాం
అంతేనా లేదులే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు చేస్తారండి
అవునా ఏమో ఇంకా మా నాన్న వాళ్ళ గిట్ట ఎవరు చెయారంట ఇప్పుడు చేసుకుంటున్నారండి ఇంతకు ముందు చేయకపోయేటి దాన్ని
అవును అంటే వెనక ఇక్కడ పురాతనంలో వాళ్ళలకు పనిదీరకా లే ఇంట్లో సామాన్ సరిగి ఉండి లేక చేసుకోలే చాలా మంది అట్లా పండుగలు
అవును అట్లనే ఇప్పుడు అట్లా వచ్చింది ఇంకా
ఉ ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు అన్ని
ఇగా అదే అన్ని చేసుకుంట నే ఉన్నారు ఇగ అప్పటికి ఏం పట్టించుకుంటా లేరు నా సంప్రదాయాలు ఎవరూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు పిల్లలు ఏం చేస్త ఎం చేస్తున్నారు
పిల్లలు ఆడుకుంటున్నారండి మీ పిల్లలు ఆహా మీరు ఫెస్టివల్ కి విలేజ్కి వెళ్ళారా
ఆ అవును విలేజ్ కి వచ్చి
అమ్మ వాళ్ళంటి కెళ్ళారా అత్తయ్య వాళ్ళ ఇంటికా
అమ్మ వాళ్ళింటికి వెళ్ళినాము అత్త్య వాళ్ళింటికి ప్రాంత పొంది వేలేసి వచ్చినాం ఆ
మ్ హు
ఇంకా ఏంటి తిన్నారా
ఇంకా లేదు తినాలి
ఇట్లున్నాడా వెదర్ ఈడైతే నిన్న మొన్న చాలా కూల్గా ఉంది
అవునా ఇక్కడ కూడానే మొన్న వర్షం పడింది
అవునా ఇక్కడ వర్షం లేదు కాని మబ్బు పట్టింది బాగా
ఆహా నైట్ టైమ్ లో మొత్తం ఫుల్ వర్షం
ఆహా వర్షం లేదేం లేదంని మబ్బు బాగా చిన్న ఇంకా అక్కడ సిటీలో కొంచెం అంటే ఇ విలేజ్ లో కొంచెం వర్షం పడుతూ ఉంటదమో
పెద్ద వర్షం పడింది
అవునా నేను అందుకే ఇక అక్కడ వర్ష పడ్డదేమో ఇక్కడ అంతా మబ్బు చేసి చిన్న చిన్న చుక్కలు పడ్డాయి ఆ ఈ రోజు ఫుల్ ఎండ కొట్టింది
తని పేర్ల చల్లగానే ఉంది
అవునా ఈ రోజు బనే కొట్టింది ఇక్కడ ఎండ నిన్న మబ్బు పెట్టింది కాగాని ఇవాళ బానే ఉంది
ఇక్కడ ఎండా సరిగాలేక మాకు బట్టలే సరిగ్గా ఆరడం లేదు
నా అక్కడ సెల్లర్ కింద
కింద ఉండేసరికి ఓన్లీ గాలికి ఆరాలే బట్టలు
మంచిగుందా అక్కడ మీ హౌజు పెద్దగా
నా మంచిగా ఉంది మ్ మరి పెద్దగా ఉండదు మరీ చిన్నగా ఉండదు
ఇతే చాలు సర్ పోతే ఓ ఫ్యామిలీ కంతే
ఆ
ఊమ్ ఎకు పోయేం ఉండం గదా
ఊమ్ ఎ మీ ఏదో నల్లలో ఉండి పోతాం కదా మాకు ఉన్నోరోళ్ళు ఓకే చాలీగా ఆ ఎప్పుడు ఉండే వాళ్ళకై
ఇబ్బంది అనిపిస్తది ఒకక్క అమ్మాయి కూడా ఫోన్ చేసింది గానీ నేనేమో లిఫ్ట్ జలేక పోయినా
ప్రియా
ఆ నేమ్స్ ఆహ్ ఆహ్ నాటలవుట్ కదా
ఓకే ఓకే అదేనా అంటున్నా ఆహ కాల్ చేస్తామని చేసిందేమో
ఆ నేను అంత ముందు రెండు మూడు సార్లు మెస్ సేజ్ చేసిన
ఆ
ఆ రెస్పాన్స్ లేదు ఇప్ వాలా జేష్ చిన్ని కాలు నేనేమో వేరే పని మీద ఉండి నేను చూసుకోవాలే ఇప్పుడు చూసుకున్నా
నండా
హోరాబ్బా ఆహ్
అందుకే ఎన్ని సిక్స్టీ కాల్స్ దాకా రిసీవ్ చేసుకుందంట
ఆహా
న ట్వంటీ ఇది మాట్లాడితే మాట్లాడం సిక్స్టీ కాల్స్ దాకా మాట్లాడిందంట
ఆ దీనికన్నా ఇదే ఎక్కువ చేసింది
ఊమ్ అట్లా అనకు ఫోర్ థౌజండ్ అంటే డబల్ మాకు డబల్ వచ్చినయి తనకి
బా గ్రేటే ఇమె ఏం చేస్తది ఇంట్లో పని
అని మేము కూడా మాట్లాడగలుగుతాం కానీ నా దగ్గరనే సిగ్నల్స్ ఇష్యూస్ని మాట్లాడలేండి
అవునా
లేకపోతే కంప్లీట్ చేసుకున్నా బెటరే ఉండు నాయి. గూడ
నాకు అస్సలు ఉండదూ టైమూ. వే వెళ్ళినా ఇప్పుడు సిటి వచ్చినా గుడా త్రీ వరక్ కు కొంచెం అటు ఇటుగానే ఉంటా. త్రీ ఫోర్ వరకూ బిజీఏ ఉంట్ త తర్వాత కొంచెం ఫ్రీ అయితా. చూద్దాం ఈ ట్వంటీ టాస్క్ చేశినా చాల్
ఇ
చె నెక్స్ట్ టాస్క్ కోస్
అదే అదే. ఫ కొద్ది కొద్దిగ్గ్ కంప్లీట్ చేసుకున్నా, ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ అయతది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇయ్యడానిక్ ఛాన్స్ ఉంటది.
ఈ విలేజ్ రావడం వల్లా, ఈ పనుల వల్లా అసలు కాల్స్ మాట్లాడలేకపోయినా. మీ మదర్ కి ఇయొచ్చు గదా ఆ బాబు నీ.
ఆ పట్టుకో అంటే పట్టుకుంటలేద్. లేడు.
డ్యూటి పోయి రాలేదింకా.
షు
మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడే రెడీ అయితుండు, విలేజ్ పోతా అని సిటీకి వస్తా అని, ఆ మరి వస్తారో రా తెల్వదు గాని రెడీ అయితుండు అంట్
ఊహు అదేదో వచ్చేది నిన్న వస్తే కాకపోయిందా.
అదే గదా. లైట్స్ అన్న అయితే ఆఫ్ చేసిర్రు ఇప్పుడే మరి బయలుదేరు తున్నట్
అందరూ చెప్పంగ చెప్పంగా. అ
ఇగేమో ఇగ ఇప్పుడు బుద్ధి పుట్టిందేమో గని హ్మీ ఇప్పుడోస్తే ఇ టువెల్ అయితదేమో
అ
మేము రేపు మార్నింగ్ వస్తాం ఇగ అదే ఈవినింగ్
అంతే అన్ని సద్ కోన్ రావాల్
ఆ సదురు కొని ఒకరు ఒకపూట తినేస్ కీ అట్లా వస్తాం
మ్ అయ్యో అవి మదన్ని తీసుకోమ్మను పాపం అన్ని వామ్మో కొద్దిసేపు ఆగున నాన్న అయిపోతది లేకపోతే ఇద్దసేపు చంటే వృథా అయితది ఆక ఆకలియి తినిపిచ్చినవా వాళ్ళకి
పల్ తాగిండు
మ్ మ్ వాళ్ళ అన్న ఏం చెత్తాండు
అగో ఇద్దరు కలిసే వాడనా లోపలి పోదాం దా అంటే లేదు లేదు నేన్ ఇక్కడ్నే ఉంటా అబ్బాయిన్నాను మీరు
ఆ బయటనెయ్యి మరి ఆడ్కొని ఆ
ఈడ్నే ఆడుకో అగో
ఏం చేత్తాంది వాళ్ళ అమ్మమ్మ
పండుకుంది.
వామ్మో ఇటేడ్తేంటే పండుకుందా తీసుకో పోయి మీరు తేపో
ఆహా
మ్ లేచి కూసుంటది
ఎంతసేపు కాల్ చేసినట్టుంది అదే ఓర్రుకున్నట్
అదే
అ
నీ నిన్ తిడితేనే తిట్టిండని చెప్తాన
ఆ మా ఈ చెప్పడం ఇయన్నీ బాగా పిల్లలకు అయి అప్డేట్ అయిపోయిరు అసలు హ్ చిన్న విష షానికి కూడా హ్మ్
అ
వాళ్ళ డాడుండా?
ఆ ఎవళ్ డాడీ
చిన్నోని వాళ్ళ డాడీ స డాడీ డాడీ అని మొ త్తుకుంటుండు
ఆ వాళ్ళ డాడీ ఊర్లో ఉన్నడు.
ఫోన్ చేసి మాట్లాడిపిసిస్తున్నవా అప్పుడప్పుడన్న మరీ
ఆ ఆ ఫోన్ల మాట్లాడుతురు.
అదే పిల్లలు గదా డాడీ మీద కొంచెం గుంజుద్ది.
మ్మ్ మ్మ్
హ్మ్ ఇంకా
ఇంకా ఈరోజు ఉగాది స్పెషల్ ఇగ మటన్ చేసుకున్నారు
అవునా మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ మరి ఆడికి వస్తే కొంచెం కూల్ గా ఉండండి ఏమనకండి. అది మన సొంతం కాదు అక్కడ
అవునవును
ఆ ఇట్టా అయితే అక్కడ బా
లేదు లేదు రావాలని ఆ అన్న అయితే ఎన్నిసార్ల కాల్ చేసిండు తెలుసా?
ఎత్తుతున్నడా
ఎచ్చుతుండు గనీ పండక్కి ఇక్కడ రా అక్కడ ఉంటే ఎట్లుంటుంది గలీజుగుంటది పిల్లలు ఉగే నిన్నే అంటారు తాతా తాత అని నువ్వు ఆడ ఉంటే ఎట్లుంటది రా అని చాన్ సార్ల ఫోన్ చేసిండు ఇగ పొద్దున ఫోన్ చేసిండు బయల్దేరినవ అన్న నాన్న అంటె లేదు అని కట్ చేసిండు.
హ్మూ ఇప్పుడైతే బయల్దే రిండులే హ్మూ
మ్మ్ అదే ఈ రోజు పండుగ పూట ఇక్కడికి వొస్తే ఎట్లుండు.
అదే మంచిగ ఉండూ, అందరు కలిసి చేసుకుందరు.
వీళ్ళుండేదె రెండు రోజులు పిల్లలు తాత తాత అంటంటే, నువ్వు ఆడ ఎట్లుండ బుద్ది అయితాంది నీకేం మనిషివని అన్నడు.
హ్మ్ అంతే గదా మరి.
మ్మ్ వాళ్లొచ్చిందే మన కో సం నువు దాన్ని ఎందుకు తిట్టినవ్ అదే అంటరు ఓ కే నెక్స్
ఉ
ఉబ